ఎ ఏం చేస్తున్నారు
ఏం లేదు ఈ ఇప్పుడే ఇంట్లో పని అయిపోయింది ఫోన్ పట్టుకున్న నీ కాల్ వచ్చింది
తిన్నరా
ఆ తిన్నా అదే
ఆ చెప్పినావా మరి ఇట్లా మీ హస్బెండ్ కి ఇది టాస్క్ కదిదని
ఏ చెప్పినా అప్పుడు ఒచ్చినప్ అప్పుడే ఎప్పిన కదా
చేస్తుంది రిపీటెడ్ అని అ
అది చెప్పలే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు నేన్ బయటికేళ్ళిండ్ ఇప్పుడు నేన్ దాన్ కోసం అంటే ఇప్పుడు మళ్ళ నేను చెప్పి చేయమని జెప్పిన్న అంటాడు ఇగ ఇందుకొచ్చిది జేప్పు
చెయ్యమని చెప్పుడు గురించి కాదు ఆమె దాని కోసమే చేసింది ఇంపార్టెంటే చేసింది ఇంపార్టెంట్ లేకుటే ఆమె ఏం చెయ్యదు ఆమే పని ఉంది అన్నట్టు చెప్
ఇప్పుడు నాకు అది కూడా తెల్వదు కదా ఇన వచ్చినంక చెప్తా ఇగ
అది కూడా తెల్వదా నేను ఇల్దకనే ఎంద అంటే ఆయన పోయినంక నాకు చేసినవా
మరి ఉన్నప్పుడు కాదు ఆయన వెళ్ళా
మరి వోచ్చిన వోచ్చినంక ఎప్పు మరి ఆమె దాన్ కోసమే చేసింది వాళ్ళు
ఇగ చెప్పినవ్ కాదనే చెప్తా
ఆ అవున కొంచం కన్ అదే ఆ ఏదో ఒకటి చెప్పు దానికోసమే చేసింది లేకపోతే ఆమెకు ఏం అవసరం ఆమెకు మొన్న రాలేదు ఈ రోజు ఇచ్చిరు అదిదని చెప్పు
సరే
ఇచ్చిన్రు నీకు ఇచ్చిన్రు అందుకనే దాని కోసం చేసింది అని చెప్పు నువ్ అది పెళ్ళికి పోయిన వాళ్ళు కనిపించిన్రు అని చెప్పినవ
ఆల్లకేంది చెప్పేది అయితే ఏందని అంటారు నివ నివాలచ్ పోదునుంచి చెప్తనే నేను చెప్పలేదేమ్మ నువ్వు చెప్ చెప్పిన విషయం కూడా నేను ఆడ అంతో అనలేదు చెప్పలేదు ఎందమ్మా ఆళ్ళతో చెప్పేది ఏవరు ఆలంతా పట్టించుకునే రక్కదు పెద్ద వీఐపి లాగా చేస్తుంటారు
ఆ
ఆల్లయ్ చెప్పినగద పట్టిచుకోరే అడుగరు డీప్గా డీపుగా ఆగ అసలు అడగురమావలో జోల్ జిసనే
అవునులే అవును
ఎందుకు ఇంకా ఆళ్ళకి చెప్ ప్పడం బుజ్
అవును అవును అది కూడా క
అది బిల్డ్ అప్ ఏ అలాగుంటది ఇంకేం అడుగుతాం
పెళ్లికొచ్చింది
చెట్ పినవ్ గద తి ఇంకెన్ని సాల్ల చెప్తావ్
అయితే పెళ్ళిళ్ళ కనిపిస్తే అడిగినా అయిన సాఫ్ట్వేర్ అంట గవర్నమెంట్ ఎంప్లాయి కాదంట
ఏమో పో ఇళ్ళయి ఒక ఊరు పేరు తెల్వదు సక్కగా ఒక ఏం జ్యూటీ చేసేది తెల్వదు ఏంది తెల్వదే అమ్మ
మమ్మీని అడితే నాకు అత్ మమ్మీని అడితే నాకు అత్ అత్తమ్మ చెప్పింది నాకేం తెలుసు అని అంటుంది ఆమెను అడుగుతే అట్లా చెప్పిం ది క్లారిటీ లేదు అన్నది
ఒక్క ఊరు పేరు సక్కగా చెప్పరు ఒక్క ఊరు పేరు సక్కగా చెప్పరు ఏ సక్కగా చెప్పరు
ఆ ఎంగేజ్మెంట్ ఎప్పుడు అంటే నెక్స్ట్ మంత్ థర్డ్ కంట పెళ్లి ఇరవై ఆరు అన్నది పదహారు అన్నది మళ్ళీ ఇరవై ఆరు అన్నది అయి అత్తమ్మకు దమాకులేనట్ ఎ ఎంగేజ్మెంటా
మెంట్ ఫస్ట్ కి అని అన్నది మమ్మీ ఆ మళ్ళ
నేన్ నిన్న నేన్ నేన్ నిన్న అడిగినా ఫంక్షన్ లా ఆమె పక్కకే కూచ్చోని లంచ్ చేసినా ఈ అసలు ఎవరు తిక్కలోలు అంటే అత్తమ్మ తిక్కల్ది ఉన్న ట్టుంది ఆమె చెప్తేనే మనకు తెలుస్తది కదా ఇ ఇది ఈమ సక్కగా చెప్పదో మరి ఏ ఆమె కూడా ఏం
అంత మమ్మీదే ఉంటంది మమ్మీయే అడితే ఒకటి చెప్తే ఒకటి చెప్తాదే నిపేరు కూడా ఏమో పో అంటది మళ్ళీ ఏమన్న అంటే
నేను అన్నా నువ్ గవర్నమెం టె ఎంప్లాయి ఇదనని అన్నావు కదా అంటే నాకేం తెలుసు అతమ్మ చెప్పింది చెప్పినా నాకేం తెలుసా ఆళ్లమ్మ గారు ఆమే చెప్పిందే నేను చెప్తా నేను ఏమన్నా చెవులతో ఇన్ననా అంటుది నిన్న అదే అన్నా మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అది అన్నరు కదా అంటే లేదు లేదు అది కాదు ప్తా అని చెప్పింది
మ్మ్
చెప్పేసరికి అ ఊకున్నా యిగా
అదే
ఏమో పిలుస్తాం రండి అన్నది ఆ అన్న
ఎంగేజ్మెంట్ కి పిలుస్తావ్ అని అన్నదా
ఎంగేజ్మెంట్ గురించి అనలే పెళ్లికి విలుస్ ఇంగ ఏమో ఆ మాట ఎంగేజ్మెంట్ పిలుస్తాం అని అండ్లే పెళ్ళి పిలుస్సా రా తప్పకుండా అంటే ఆ వస్తాంలే అన్న చెప్తా జ్యోతికి గూడ చెప్ తా చెప్తాం లే టైంకి వస్తే అన్నది ఆ అత్తం అత్తమ్మా
అ ఇట్లనే చెప్తారు కదా వాళ్ళకి
ఆవకు కూడా చెప్తా చెప్పమని అని అన్నది ఉమ్ అట్లా ఏమో అన్నదిగ తెలువది ఇగ చూడాలి బావుందా ఫోటో చేస్తా అన్నావు ఎడిట్
ఆ
మీరే ఎడిట్ చేస్తాన్న నేనేం ఎడిట్ చేస్తాన్నా
నువ్వు ఎడిట్ చేస్తాను నువ్వు అన్నవని కాదు నేను ఫోటో పంపించి నీ ఫోన్ లో ఏమైనా చెయ్యి అని
నువ్వు పెట్టింది ఫోటో పం పిస్తానవా అది కూడా నేను చూళ్ళే
అంతేనా
ఇప్పుడు ఫోటో పంపిస్తా ఎడిట్ చేయనన్నా
నేను నిన్న పంపించినా ఓకే అని నువ్ పెట్టినవ్
నువ్వు మెసేజెస్ ఇ ఆలమమ్మ వచ్చింది మీ మీ ఆ ఈయన చుట్టాలు వచ్చిరంటే ఓకే అని పెట్టినాగా నేను ఫోటోలు నాకెప్పుడు పెట్టినవ్
ఒకట్ ట్ట పెట్ నేన్ పెట్టిన సర్లే చూలే అంటున్నావు కదా ఇంకెందుకు లేరా
ఏమేడిట్టమ్మా ఉంది దాంట్లో వేసుకోక ఏం ఎడిట్ నేనేమి నా ఫోటోలైతే ఏం ఎడిట్ చేయలె నేనైతే
నాకు కెమెరా బాలేదు నా కెమెరా కూడా కాదాది మా చిన్నాన్నది దింపు దా దింపుదా దాం అంటే నేను దిగను అన్నది నన్ను దింపు అంటే అట్ట దిపింది చూడు దరిద్రంగా బుద్ధి వచ్చింది ఈళ్ తో దిగు అనొద్దు దింపు అనొద్దు అని
హ్మ్
కుళ్ళు మొఖాలు ఉంటాయి కదా ఓక తిన్నదా మీ పాప తిన్నదా ఏడుస్తున్న తనే ఆ ఆ ఆ వినిపిస్తుంది
హలో
ఆ ఆ చెప్పు ఏడుస్తుంది
ఆ ఏడుస్తుంది అమ్మాయి కింద కింద పడుకున్నాను కింద పండ పెడితే ఏడుస్తుంది మళ్ళలెత్తుకున్నా
అయ్యో పండే టైమేగా
ఏ మని
ఒక తో ఏం ఎగ్జామ్ రాస్తుంది ఇప్పుడు ఆన్లైన్ల గవర్నమెంట్ ఎగ్జామా మీ మీ హస్బెండు
గవర్నమెంట్ ఎగ్జామ్ కాదే తల్లి డూటిఎస్ ఎగ్జామ్ నువ్వు ఒక దానివి
డ్యూటీ చేసే అంటే దా అది అంటే దానికి సంబంధించి కూడా ఆన్లైన్ లో రాయాలా
వాళ్ళకి లింక్ ఇస్తారా సబ్మిట్ చేయాలి గవర్నమెంట్ ఫోన్లలో రాస్తారా అనే ఎగ్జామ్ లో
అవునేమో
అ
గవర్నమెంట్ అని కాదు కాని ఇట్లా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అప్లై చేస్తారు కదా అదే మా అనుకున్నాను అట్లా అనుకున్నాను నేను అంటే మా మార్కెటింగ్ ఫీల్డ్ వేరే ఇదిగా అది డౌట్ వచ్చింది అందుకని అట్లా ఏం కుర చేసినిరు
దోసకాయ పప్పు
నిన్న మా నిన్న మరి చీర కట్టుకొని ఒక డ్రెస్ ఎందుకు వేసుకున్నా
ఆ చుట్టాల కదామ్మ జీరలు కట్టుకోని ఆడ వచ్చిన వాళ్ళ అందరు డ్రస్లు వేసుకోరు తెలుసా ఎవ్వరు ఆడుకొని ఇం డ్రస్లు వేసుకు ఇంకా మంచి డ్రెస్లు కూడా వయలే అమ్మా వాళ్ళు డైలీ వేసుకు పంజబ్ డ్రెస్సులు వేసుకని వచ్చారు ఇక నేనే నయం అనుకున్నా ఇగ
అంతేనా అద ఎందుకు డ్రెస్సులలా మా బస బ
ఏమో పో ఇగ మా అత్త పోయేటప్పుడు ఈ డ్రెస్ ఏం బాగుంది ఆ చిర కట్టుకోపో ఆట నాకు బాగుంది న నేనే వేసుకున్నా నేను నాకు బాగుంది అన్నా తిక్కలేసి
ఆ
మంచిగా తీసుకోవాలి డ్రస్సులు తీసుకుంటే ఎక్కువ రేట్లులా అంటాయి ఎక్కువ రేట్ అది పద్నాలుగు వందలు ఏమే ఏమ అనుకుంటున్నావు నువ్వు ఈ పద్నాలుగు వందలు అన్నా
ఎ గవన్ ఎంత చెపినవ్ పిచ్చింది అంట మళయినా ఎక్కువ రేటు ది మన పైన గట్లానాల నువ్
అట్లా అంటే ఇక ఇంటికి వచ్చింది కదా నే దానికి షుగర్ పెరిగి వద్దందంట టెస్ట్ యేసి వచ్చింది తిని వంటుంది ఏ ఏడవుతుందిగా
షుగర్ పెరిగిందా
ఆ పెరిగింది వాకింగ్ చేస్తలేదు ఆ తిని కూసుుంటుంది వాడ అన్నా అది ఉంటే తక్కువ తినాలి షుగర్ ఉంటే గాని మూడు పూటలు అన్నం ఒక పూట టిఫిన్ ఇదేం డైట్ అన్నట్టే
ఆ తెలిసిందే కదా ఆమె ఎప్పుడు సరిగా వాడదు అది వస్తుది పోతుది
కావాలనే చేస్తే ఎవడే ఎవడే ఇంకా కారణ ఇంకెవ్వర అమ్మా ఈమెకి చేసేటోళ్ళు
చేసే వేసుకొని ఆమెనే కదా బాధ పడది ఆమెద ఏమముంది చూపించుకుంట పోతాది ఆమె పైసలతో ఖర్చు పెట్టుకొని పోతుంది ఇంకా నీకేమైతుంది బా ఒంట
ఏంది ఎక్కువ అయితే అడ్డం పడుతుది పోయ్యేది ఇడం పడితే టి చేసేది పైకి అయితే పోదు మ మధ్యలోనే ఉండిపోతుది మధ్యలోళకే ఇక నష్టం కదా
నువ్వే చేసాను రోజులేదు నీ నీకు ఇప్పుడు ఇప్పుడు ఆ ఉంది కదా మీ పాపతో సరిపోతుంది లేక అప్పుడు అంటే ఎవరు లేరు అది వేరు ఆమె ఏడుస్తుంటే సుధ్రయిస్తుంటే పని కూడా చెయని ఇస్తలేదు కదా ఇ అన్ని చేసుకుంటే కూర్చొనిస్తుదా
అనే చేస్కొని పో నాకు ఎందుకు
అది నువ్ ఎట్లా చెప్తావా అది నువ్వు చెప్తే ఇంటరా అది ఎవరిది వాళ్ళకే తెయాలి
ఆ
దానికి మనం ఏం చెయలేం కదా మన మంచి చెప్పినా చెడే అవుతుంది అందుకనే ఊకోవాల్సింది
చీరలు తెచ్చుకుందమా ఒక మూడు చీరలు తెచ్చుకుంది ఒకటి ఏడు వందలు ఒకటి ఆరు వందల యాభై ఒకై తెచ్చా దాని మొఖం తెచ్చిందడా తేదే తెేలే అద్దెలా అ తేలి ఎవర్టేలే
మా అమ మా అమ్మ అంటుంది ఇంకా పొయ్యిండుగా షాపింగ్ తీసుకొస్తాడే మామ్మ
పొద్దున మాట్లాడిన మమ్మీతో కూడా నా కూడా తెలియదే నేను ఇక ఈ ముందా నేను నొల్లిలు పెట్టుకోలే పోతతేప్పుడు కనీసం చీరలు తీసుకుని ఒక్క చీర తీసుకోవాలని కూడా పోనీ అట్లే పోని ఎక్కువ రైటీ గా ఒకదు చీర నైన్న తీసుకోవాలని కూడా నీకు అనిపించలేద ఆ అది ఉన్నడు ఒల్లి పెట్టుకోని మళ్ళా దానికి సరే బీపి ఉంది